వినిపిస్తుందా మీకు
ఆ ఆ వినిపిస్తుంది
మ్మ్ ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఇప్పుడే పాలు వెడి చేసినా ఇంతసేపు బట్టలు పిండిన
అమ్మా ఎప్పుడు పనులేనా అండి ఇంట్ల ఆడవాళ్ళకి
ఇగ అది తప్పదు కదా
అందుకే ఆడపిల్లలగా పుట్టొద్దండి మనం నెక్స్ట్ జన్మలా
అవును కానీ మళ్ళీ అబ్బాయిలుగా పుట్టిన కూడా ఖచ్చితంగా జాబ్ చెయాలి కదా
అంటే ఆడవాళ్ళు చేయొద్దా అని
ఆహా అలా అని కాదు ఇప్పుడు మనం చేసినా చేయకపోయినా ఏమనరు సొసైటీ బట్ సొసైటీ అబ్బాయిలు కచ్చి తంగా జాబ్ చెయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటారు కదా ఇప్పుడు మనం జాబ్ చేయకపోయినా చేసినా కూడా వాళ్ళు ఏమంత పట్టించుకోరు కానీ అబ్బాయిలకు అట్ల ఏం అట్లు ఉండదు కదా
అవునవును మీరు అన్నది కూడా కరెక్టే లేండి ఇగ
ఎట్లయినా అమ్మాయి ఐనా అబ్బాయి ఐనా కష్టాలు తప్పవు
అవునవును మనకేమో ఇంటి పని వంటపని గివ్వే ఉంటాయి వాళ్ళ ఏమో కొంచెం సంపాదించాలిలేండి బయటికి పోయి
మ్ మ్ ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి తలకాయ నొత్తాందండి
ఎందుకండి ఏమైంది ఫోన్ బాగా చూస్తున్నారా
ఫోన్ బాగా చూ స్తలే టీవీ చూస్తున్నా ల్యాప్టాప్ చూస్తున్నా ఫోన్ మూడు నాకు అవ్వే ఉన్నయ్ ఇప్పుడు ప్రపంచంల నా ప్రపంచం కొంచంలో స్నేహితులు పక్కకు వెళ్దాము బయటికి ఇంట్ల నుంచి అని కూడా ఆలోచన లేదండి ఒక ఒక రూమ్ లో నాకు టీవి ఫోన్ ల్యాప్టాప్ అవే నాకు స్నేహితులు అన్నమాట ఇప్పటికైతే
అవును అవును పరీక్ష ఎలా రాసినారు అయిపోయిందా
ఆ లేదండి మంచిగా అంటే ఇంకా కాలేదండి అది ఇంకా రెండు మూడు
అవునా మంచిగా ప్రిపేర్ అయితున్నారా
ఆ అయితున్నమండిగద అది అదే ఇది ఇదే అన్నమాట
ఇ
తెల్లవారు జాముననే లేసి అన్నమాట నిన్న నాలుగున్నర ఐదింటికే లేసిన ఈ రోజు ఐదింటికే లేసినా అండి నాకు అసలు లేని బుద్ధులన్నీ మంచి లేని మంచి మంచి బుద్ధులన్నీ వస్తున్నాయి అన్నమాట ఇంటికి
వామ్మో కొత్తగా హాస్టల్ లోనైతే మంచిగా పడుకునే వాళ్ళు కదా
ఆ అంటే పరీక్ష ఉంటే లేస్తా అన్నమాట పరీక్ష లేక పోతే ఇ వన్ పదింటి వరకు కూడా
ఇంకేంటి మరి మీ స్నేహితురాళ్ళు మాట్లాడుత న ఫోన్లు చేస్తున్నారా
ఆ వాళ్ళు మొత్తం ఫంక్షన్లకు పోతున్నరండి నన్ను తీసుకపోవట్లేరు
అయ్యో నువ్వు ఇంటి దగ్గర ఉన్నావ్ గదా అందుకే హలో
ఆ అవునండి ఇంటి దగ్గర్నే ఉన్నా అండి
అదే ఏం చేస్తున్నారు మరి ఇంటి దగ్గర
ఇంటి దగ్గర ఏముందండి శ్రీరామనవమికి ఉత్సవాలంటా డెకరేషన్ చేద్దాం రండి అంటే వెళ్ళాను అనమాట ఈరోజు
మ్మ్
ఆ అంటే పూలు ఆహా బియ్యం ఏ అక్ష్ తలు అభి ఆ తలంబ్రాలు కావాలంట కదా వాటి కోసం చూస్తున్నాము
అవునా చేసినారా మంచిగా మరి డె మొత్తం అలంకరణ
ఇంక్ ఇయల తోటి ఎడ అయిపోతుదండి పండగ రేపని ఎవరిక అయితేనే ఉంటంది అన్నట్ట ఆ పనుల అయిపో
అంతే అంటారా మ్మ్ మ్మ్ హు
చాలా పనులు ఉన్నాయండి ఒక కింట పూలు తేస్తా అన్నారు అవన్నీ అల్లాలి అందరితోటి అల్లిపియా అనమాట
మ్మ్ హు
ఇంకా పూలు పండు పండ్లు గూడా తెప్పియాలండి పూజ సామాన్లు అక్కడ
మ్స్ హు అంటే బాగా ఘనంగా జరుపు
గా ఫుల్లు ఘనంగా అండి ఒక వెయ్యి మంది బయట నిలబడ్డానికే ఉంటది అనమాట ప్లేస్ తుర్కు వాళ్ళైనా ఎవరైనా ర రావచ్చు అన్నమాట అక్కడికి
మీరు అంటే ఏమన్నా రంజాన్ జరిగింది కదా మీకు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా
ఉన్నారు గానీ బిర్యానీ తేలేదండి ఆలిమ్ గూడా ఆ ఎందుకంటే వాళ్ళకి పది గంటలు దూరం అండి నేను ఎట్లా వస్తది అండి నా దగ్గరికి అది
అయ్యో ఒక్కరే ఉన్నారా మీ ఊర్లో
మా ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాని వాళ్ళు చిన్నప్పుడు అండి చదువుకున్నప్పుడు గాని గుర్తులేరు అనుకుంటా వాళ్ళకి నేను నే నాకు గూడా వాళ్ళు గుర్తులేరు అనమాట
అవునా
కానీ మా స్నేహితుడు అయితే బిర్యానీ తేస్తాడండి ఎనిమిది మంది ఒక ఒక గ్రూపు లో గూర్చొని వా ఎఫ్ బాక్స్ ఇస్తాడు అది అంతా తింటాం అండి మేమే ఆయనక్దిన్ ఆయనకు పెట్టకుండా మరి
అవునా
వాళ్ళు తుర్క అంటే ము స్లిమ్స్ మా మాకు పెడతార అన్నమాట మేమే తింటాం
టది కదా అట్లా
కయ పెళ్లి కెళ్ళిన మండి చాలా బావున్నాయి తెలుసా హాలీమ్ పెట్టిరు మన ప్ మన ముందల్నే అన్ని తెచ్చి పెట్టిరు అనమాట చికెన్ చిల్లీ యనీ ఏమేమో తెచ్చిరు నాలుగైదు రకాల చికెన్ లు
మ్మ్ హు
మీరు ఎళ్ళి రండి ఎప్పుడైనా తుర్కులో పెళ్లికి అయ్యా అయితే మా ఫ్రెండ్ మా స్ స్నేహితుడు పెళ్లి వచ్చే సంవత్సరం అండి ఖచ్చితంగా పిలుస్తా రండి మీరు
ఆ ఓకే అండి ఎట్లా చేస్తారాండి వాళ్ళ పెళ్లి అంటే మన పెళ్లి అయితే
ఆ అవునండి అయితే ఎట్లా జేస్తారంటే అమ్మాయిలందరి ఇప్పుడు మీ ఆయన తరపున అబ్బాయిలందరు ఒక సైడ్ కూర్చోవాలి, అమ్మాయిలను చూడొద్దు, అమ్మాయిలందరు అబ్బయిలను చూడద్దన్నమాట పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల కూడా చూకోవద్దన్నమాట
అంటే ఈ అబ్బాయిలు చూడొద్దు ఆ అమ్మాయిలు చూడద్దా?
కోద్దాండి అసలు, ఇది ఎక్కడ ఆచారమో నాకు తెలవదండి, ఇప్పుడు మా ఫ్రెండ్ ఆయన కోసమే పోయినం అనమాట పెళ్ళికి
ఉమ్ అయ్యో అంటే లాస్ట్ కైనా అంటే రిసెప్షన్ లాంటిది ఏమైన ఉంటదా?
రిసెప్షన్ ల ఫొటోస్ దిగొచ్చు అనమాట అప్పుడు దిగినము, కానది ఇగ నైట్ టైమ్ అయిందండి అసలు చాలా ఇబ్బంది అయింది అనమాట, ఆ రోజు రావడం కూడా
అవునా కానీ మంచి ఎంజాయ్ చేసినరా?
చాలా బాగా ఎంజాయ్ చేసినం అండి అయితే రిటర్న్ల ఏమైంది తెలుసా అండి, మేము ఒక ఆటో ఎక్కినము అయితే వాళ్ళు లో లోకేషన్ మేము ఆల్రెడీ రాపిడో బుక్ చేసుకొని ఎళ్తున్నాం నలుగురం అమ్మాయిలము
ఆ
అయితే ఇగ వెళ్తుంటే వెళ్ తుంటే ఏమైంది అక్కడ సందు సందులు పోయి, చీకట్లో చీకట్లో పోయినం అనపండ లొకేషన్ తప్పు అంటే మేము పెట్టుకున్న లొకేషన్ కి ఆపోజిట్గా పోయినం హై. ఇగ భయం అవుతుందండి మమ్మల్ని ఏమన్న అయన అయన తురకాయనా ఇగ మాకెంత భయం అయితది తెలుస్ సన్ నలుగురుం అమ్మాయిలము ఒక్కొక్కలి దగ్గర ఏం లేవు. ముసలాయిన అండి, కొంచెం పెద్ద ఆయన మాట అండి. ఒకవేళ ఆయన చీకట్లో మమ్మల్ని ఒదు లేసిండనుకో మీ మా పరిస్థితి ఏందని ఫుల్లు భయపడ్డా మానా ఐన అనమాట టా వాయన ఆయన వదిలేస్తే మీ మా పరిస్థితి మేమ్ అసలు ఎటు పోయినా కూడా దారి మాకు తెలివదు అయితే ఒక ఆమె ఏమన్నదంటే నేను వీడియో తీస్త ఇదంతా అన్నది.
ఉమ్
మళ్ళీ ఇంకొక ఆమెనేమో నాకాడ హ్యాండ్ బ్యాగ్ ఉంది, గొంతు విసుకేస్తా ఏమన్న అయితే మాత్రం అనన్నది. నిజంగండి ఇదైతే నవ్ జోక్ కాదు నిజం చెప్ ప్తున్నా అయితే నేనేమో మా నాన్నకు ఒక్క కూతుర్నే నేను ఎట్లా మరి నాకేమన్న అయితే మా నాన్న నకు చెప్పకుండా వచ్చినా అని నేను ఏడుస్తున్నా.
అయ్యో మరి ఏమైంది లాస్ట్ కి అది చెప్పండి నాకు.
చెప్త ఆగండి అయితే, ఇగ లాస్ట్కి కొంచెం భయమయితాంది, ఆయననేమో మమ్మల్ని మీరు ఎంత మంది, మీరు ఏం చేస్తున్నరు అని అడుగుతుండు. ఆయన క్వశ్చన్లు అడిగితే మే ఆయన చెప్తలేడు అనమాట, మీ పిల్లలు ఎంత మంది అని మేము కూడా మాట్లాడిస్తున్నాం అనమాట. ట యనని ఆయన మా ఆయనేమో ఆన్సర్లు ఇత్తలేడు, మేమేమో ఆన్సర్లు ఇస్తున్నామా ఆయనకి
మరి మీరెందుకు ఇస్తున్నరు మీరు కూడా ఇయ్య
మాకు భయం అవుతుంది ఆయన ఏడైనా ఒదిలేస్తే అండి మరి, మేము ఆన్సర్లు ఇవయొద్దంటె మమ్మల్ ఓదిలేస్తే దిక్కు దివానా ఉండద అనమాట చీకట్ల అడవిలా, అడవిల సందుకెళ్ళిపోతున్నాం అనమాట ఇగ మేము చీకటి అయితే ఇగ లాస్ట్ కి ఏమైందంటే ఏడుగురు కొడుకులు ఏడుగురు పిల్లలు ఎమో అన్నాడనమాట మొత్తం అమయ మాకు ధైర్యం వచ్చింది కైనా అంకులు ఆయన ముందే చూడ్డానికి అంకుల్ లాగానే ఉన్నడు గాని, అక్కడ వదిలేసే మా పరిస్థితి ఏంది లేకపోతే ఆయన మమ్మల్ని ఏమైన చెత్తే మా పరిస్థితి ఏంది, ఒకళ్ళేమో ఏమన్నా వీడియో తీస్తా అన్నరు. కదా ఒక ఆమె దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంది, కొంచెం ముందు కూర్చ కూర్చుంది ఏమైన్నా ఎక్కువ తక్కువ చేసిండనుకో గొంతు వీసుకెస్తా, మీరు అందరు రండి రండి అని అన్నది. అవునండి నిజం, అయితే లాస్ట్కి ఏమైంద అంటే ఇగ, ఓ మీరేం భయ పగడకండి అమ్మా, నాకు కూడా భయంమయితుంది ఈ లొకేషన్ లాని ఆమె ఒక హిందీ అనమాన ఆయనకి హిందీ వచ్చు తెలుగు రాదు, మాకేమో తెలుగు వచ్చు హిందీ రాదు. తోడ తోడా, తోడ తోడా, తోడ తోడ వచ్చాని అన్నం మేమైతే. తోడ ప్యాస్ దాలో తప్ప మాకేం రాదు అయ్య భయ్యా అన్నం మేము ఇదే లాస్ట్ మీకు కొంచం అగే కొంచం ముందుకు పోతుంటే పోతుండే రాళ్ళు రప్పలు అడవి పందులు అవన్నీ కనిపించినయండి
వామ్మోయ్ మీరు ఎక్కడ అడవికి వెళ్ళినారు అసలు
కుండె లొకేషన్ మేము ఒకటి పెట్టుకుంటే ఇంకొక లొకేషన్ కి పోయినం అనమాట అసలు మేమ్ ఇంకొ కా మేము లొకేషన్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి పంపింది ఎనిమిజ్ గంటల కనీ పంపించి డిలీట్ చేసింది ఆమె గూడా
ఆ ఆ
ఒకల్ దగ్గర లొకేషన్ ఉంది ఇంకొకళ్ళదగ్గర ఏమో వాళ్ళ వీడియో తీస్ త అన్నారు ఒకలేమో గొంతు పట్టుకుంటా అన్నరు ఇగ మిగతా వాళ్ళు ఏం జేసిరంటే ను్ కొద్ది కొంచం సేపటికి ఒక చెరువు వచ్చింది అన్నమాట్ లైట్లు కనిపించినయ్ అమ్మయ్యా ప్రాణం నిమ్మలంగా ఉందండిగా
హ్హుహు
ఇగ లాస్ట్ కి బస్ స్టాప్ వరకు దించిండనమాట మంచిగా క్షేమంగా లాభా బంగా పోయి వచ్చినా అనమాట తినేసి
అని చాలా భయంమయింది గదా వెళ్ళేటప్పుడు
జన్మలో మళ్ళీ డ్యా అమ్మ నాన్నలకి చెప్పకుండా వెళ్ళొద్దు అని అర్ అర్థమైందండి దాని వల్ల నీతి
రా పెళ్లికి
ఆ చెప్పకుండా నైట్ అండి మళ్ళీ అది ఎనిమిది గంట్లకి బస్ స్టాండ్కిి ఆటో ఆయన దించ్ చాలా అంటే ఎంత లేట్ ఐతదండి
మీరు అ అట్ల చెప్పకుండా పోవద్దు గదా అమ్మకైనా చెప్పాలి నాన్నకైనా చెప్పాలి గదా
అంటే తురుకొల్ల పెళ్లి అని ఒప్పుకోరు కదండి మళ్ళీ మాకేం తెలుసండి అట్ల జరుగుతదని మాకేమన్నా రా అంటే ముందే తెలుస్
ఆ తెలుసో తెలియదో గాని ముందయితే చెప్పాలి గదా మళ్ళీ అమ్మాయిలే పొతున్ న్నరు
అదే అదే అండి నాకు గూడా అర్థమయ్యి ఇంగ తర్వాత నుంచి మేము నీతి నేర్చుకున్నాం అనమాట ఆ ఆ పెద్ద ఇన్సిడెంట్ వల్ల అమ్మ నాన్నకైనా ఎవరికో ఒకలకి చెప్పి పోవాలి అని అర్థమైంది
చెప్పాలి ఊ హుహుహు
నాకైతే చెప్పుకోడానికి చాలా ఉందనమాట ఒక బుక్ రాయొ చ్చు ఇవన్నీ హ్ బూ హ్ పిల్లలకి చజెప్తా అండి ఇవన్నీ జోకులు స్టోరీలు భయబడ్డవి
నువ్వు ఏడుస్తున్నప్పుడు గడా ఇవన్నీ విను ఇవన్నీ చదువు ని
అవునండి అసల్ నేను మీకు చెప్తుంటేనే నక్ ఫుల్ నవ్వోస్తుంది అప్పుడు మేమెట్లున్నామో ఊహించుకోండి ఒక స్
ఆ అవునులే మళ్ళీ మంచిగా గ్రాండ్గా రెడీ అయిపోయి
ఆ మళ్ళ ఆ మేమ అయితే అయిత అండి ఆ బస్సేక్కి అయిపోయింది ఇది అంత అయిపోయినంక బస్సు లో ఒక ఆయన మీరు ఇ ఇంత పాషుగ ఉన్నరు ఎక్కడికి పోయి వస్తున్నరమ్మా మీరు మెడికల్ స్టూడెంట్సా అని అన్నడు కాదండి ఆయన ఒంకర ఒంకరు చూస్తున్న అనమాట మంచి చూస్ స్తలేడు మాకేమో డ్రెస్సులు కంఫర్ట్ లేదు ఆయన అట్లున్నడు ఏంది మేము రావడమే రాంగ్ టైమ్ లో వచ్చినాం కావచ్చు దరిద్రం
హుహుహు
ఎంత అనుకున్నాం తెలుసా అండస్ సలు ఆ రోజు
జాగ్రత్తగా అయితే వొచ్చిళ్ళు గదా
ఆ లాస్ట్ కి ఇగ ఇంటికి పోయి మళ్ళా అన్నం తినేసినం అనమాట
ఊ
సరే అండి మరి
ఆ సరే అండి
మ్